హాలో
హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీ మీరేం జేత్తల్లు
ఏం లేదు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేద్దామని సిక్స్ అయితుంది కదా ఆ పని చేద్దామని
హ్మ్మ్
ఎండుంది కదా ఎం దాని వల్ల అసలు టైం తెలవట్లేదు
ఊ నిద్రనే వత్తంది ఊకే
నాకైతే ఆ నిద్రపోయే ఎంత కూడా లేదు నాకు మా బాబు పడుకొబె ఇట్లా అయిందని పడుకొనియట్లే
మీకు పెళ్లయింది కాబట్టి కష్టం మాకు
మంచిగా మీరు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు
ఇష్టం వచ్చినట్టు ఏం ఉండదు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటారు ఇంట్లో
నిజం పెళ్లి అవ్వక ముందు పెళ్లి గోళనే ఉంటది అసలు అయ్యో పెళ్లి అయిపోతేఈ బాధ అంతా పోతదేమో అనిపిస్తుంది పెళ్లయిన తర్వాత వేరే అయితది కానీ పెళ్ళయ్యే వరకు అదే ఉంటది నిజంగానే
ఆ ఒక ఊకె అంటది ఎప్పుడు పదో తరగతి అయిపోతాదో అప్పటి నుంచి స్టార్ట్ ఇంకా
నిజంగా అసలు నాకు కూడా డిగ్రీ కంప్లీట్ అయింది అంతే జస్ట్ ఒక వన్ ఇయర్ టూ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఉన్న కావచ్చు ఖాళీగా పెళ్ళి ఆ సంబంధం ఇస్ సంబంధం తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చి ఘోరం చేసార్ లాస్ట్ అయితే ఆ వన్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ ఇంట్లోనే నెక్స్ట్ ఇయర్ కతం పెళ్లి చేసేసిండ్రిగా
ఉహూహూ ఇంగ నాకైతే నేను మాఅక్క కంటే కొంచెం పెద్దగుంట ఎత్తు ఎక్కువుంట దాను ఆ పర్సనాలిటీ ఎక్కువుంట ఎత్తు కూడా ఎక్కువ అంటే అక్క అంటారు నన్ను ఆమెను చెల్లి అంటారు అట్లుంటా
ఎక్కువ అక్కచెల్లెలు అసలు అట్లనే ఉంటరు అంటారు కానీ మా అక్క నేను అట్ ఇట్లా కాదు మా అక్క పెద్దగా ఉంటది నేను చిన్నగానే ఉంటా
ఆ అయితే అంటే మీ మీరు ముగ్గురు కదా అందుకనే ఉండరు ఇప్పుడు మీ తమ్ముడు మీ కన్నా పెద్దాయన లాగా ఉంటాడు కదా
అబ్బా నిజం
ఆ అట్లనే మా ఊళ్ళో కూడా చాలా మంది అట్లనే
అందరు మీ అన్నయ్యనా మీ అన్నయ్యనా అని అడుగుతారు మా కాదు మా తమ్ముడు అని చెప్ మొత్తం మీకు అన్నయ్యలా ఉన్నాడు అంటారు
మరి మీరు మీ ముగ్గురు కాబట్టి అట్లు ఉంటారు అదే మేమ్ ఇద్దరం కాబట్టి ఆమె
నిజంగా ఇద్దరు అక్క చెల్లెల్లో ఇట్లనే ఉంటారు ఒకరు చెల్ల పెద్దగా ఉంటది అక్క చిన్నగుంటది
ఆ మా దాంట్లో కూడా అట్లనే ఉంటాం మీరు కూడా ఒకవేళ ఇద్దరే అయ్య ఉంటే మాత్రం మీరు కూడా అట్లనే ఉండే వాళ్ళేమో
ఇప్పుడు ముగ్గురం కాబట్టి మా తమ్ముడు నేను అట్లనే అయిపోయినాం కదా
ఆ
అ
ఇప్పుడు మా అక్కపెళ్లి అయిపోయిన కానించి ఫస్ట్ దీనికి చేయాల్సింది దానికి ఎందుకు చేసిల్లు అంటారు అందరు అది చిన్నగనే ఉంది ఇంకా ఇదే పెద్దగా పెరిగిపోయింది అంటాళ్ళు
ఇంకేంది అయిపోయింది కదా అక్క పెళ్లి అయిపోయింది ఇంకేంది
ఆ ఆ నేనే నెక్స్ట్ ఒకటే ముసలొల్లు వర్ తరు అసలు మా ఇంట్లో వాళ్ళు ఓర్లరూ కానీ
నిజం ఇంట్లో వాళ్ళు ఎవరు అడగర మరి బయటి వాళ్ళకు తో ఉంటది కదా బాగా
ఆ ఇంటి చుట్టులే అది కూడా ముసలోల్లకే ఉంటది బాధ మా మనవడు ఉన్నాడు మా బిడ్డ కొడుకున్నాడు
అంతే నిజంగా అట్లనే ఉన్
మ్మ్ మా ఊళ్ళో ముసలోళ్ళ అందరికి అట్లనే ఉంది ఇగ
నీ వాయిస్ సేమ్ ఇంటర్ లో నా ఫ్రెండ్ ఉండేది తన వాయిస్ లాగుంది సేమ్
హ
రచన అని ఉండేది ఆమె ఆమెలాగా ఉంది వాయిసు ఆ ఆ ఆ
ఇంకా
ఇంకా రీ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ తినలేదేమో మరి
ఏం వండుతుందో మా మమ్మీ ఆ తిన్లె మధ్యాహ్నం అంటే పొద్దున ఇడ్లీ చేసింది నాకు ఇడ్లీ అంటే మస్తు ఇష్టం ఇంట్లో చేసింది అందుకని అదే ఆ ఇంట్లో చేసిందే ఇష్టం మళ్ల బయటది అస్సలు తినను
ఆహా నాకు ఇడ్లీ అంటే అస్సలు ఆ అవును చట్నీ బాగుంటే ఇడ్లీ బాగుంటది నాకు ఇడ్లీ అసలు నచ్చది నాకు నచ్ తది మా ఆయనకు నచ్చదు కానీ మా బాబుకి మాత్రం ఇడ్లీ అంటే చ్చి రోజు ఇడ్లీ పెట్టిన తింటాడు వాడు
ఇట్లా కూడా మా మమ్మీకి నచ్చదు మా అక్కకి నచ్చదు మా డాడీకి ఇష్టం నాకు ఇష్టం ఇడ్లీ
ఇడ్లీ ఉప్మా ఎక్కువ మందికి నచ్చదు ఇడ్లీ సాంబ సాంబార్ ఉంటే కొంచెం తినాలనిపిస్తది చట్నీ బాగున్న తినాలనిపిస్తది కానీ ఇడ్లీ కొంచెం ఏమో నచ్చది అది ఇంకొంచెం పుల్లగా ఉంటే అసలె తినబుద్ది కాదు కొంచెం మామూలుగుంటే ఓకేగా
నాకు కూడా ఉప్మా అసలు నచ్చదు ఎందుకో మళ్ళ
ఉప్మా ఎవ్వరికీ నచ్చదు ఆ సేమియ ఉప్మా బాగుంటుంది నార్మల్ ఉప్మా ఎవ్వరికి నచ్చదు,
ఎందుకు నచ్చదు అంటే అది ఇంట్లా ఎక్కువదే చేస్తారు దబ్బిని అయిపోతుంది అందుకని ఎవరికి నచ్చదు
అవును నిజమే అందుకోసమే చేస్తారు,
ఉ కొంతమంది
తొందరగా అయిపోద్దని ఎవరైనా ఉప్మానే చేస్తారు ఫస్ట్
ఆ అందుకే ఏ పెళ్లికి పొయ్యిన కూడా ఉప్మానే చేస్తారు,
ఆ బయటికి వెళ్ళిన కూడా అక్కడ ఉప్మానే ఉంటది, మార్నింగ్ అందుకే ఉప్మా నచ్చదు ఎవరికి
అది తెలుగు ఇంటి టిఫిన్ అన్నట్టు
తెలుగింటి టిఫిన్ కాబట్టి అందరికి నచ్చాలి గానీ అది ఇం ఇంకా బయటికి వెళ్ళినప్పుడు చేస్తాతే అది ఇంకా ఘోరంగా ఉంటాది, గమ్ములాగా ఉంటవు
ఏదైనా ఫంక్షన్లకు ఏదైనా పెళ్ళి గి ఇట్లా పోతే అందరూ ఉప్మా తింటవా వేసుకురావాల అంటే వద్దు అంటే ఇంకా నువ్వు ఏం తింటావు అంటారు,
అవును కాని కొందరు ఇష్టంగా తింటారు మ
ఆ బాగుంటది కొంతమందికి ఎక్కువ నచ్చుతుంది, నాకు సేమ్యా ఉప్మా మస్తు నచ్చుతుంది, ఇది నచ్చదు ఎందుకు నార్మల్
ఆ సేమ్యా ఉప్మా మంచిగా అనిపిస్తాది,
ఉ ఎక్కువ చేసుకోము కాబట్టి మంచిగా అనిపిస్తది ఊకే చేసుకుంటే అది కూడా మంచిగా అనిపియదు ఇంకా
అవును ఊకే ఏది ఎక్కువ చేసుకున్నా మంచిగా అనిపియది మామూలుగా తినే టెంస్ తింటేనే బాగుంటది
ఉ ఇంకా చెప్పాలే ఏ టిఫినీస్
మా ఆ నాకా నాకు చపాతి పూరి దోశ ఆ పూరీ ఇష్టం కానీ మార్నింగ్ టైమ్ లో తినను ఆ బొండా ఇష్టమా
ఉ
కానీ హాస్టల్ల్లో పెట్టే బోండా మాత్రం ఘోరంగుంటది,
నేను ఇంకా నాకు హాస్టల్ లైఫ్ లేదు నేను హాస్టల్ కి ఎప్పుడు పోలే చిన్నప్పటి నుంచి
అవునా అన్ హాస్టల్ ఇంటర్ హాస్టలే
అవునా నాకు హాస్టల్ లైఫ్ లేదు ఉహు
హాస్టల్లో ఉంటే రెండు సంవత్సరాలు అసలు అక్కడ తిండి తినలేక ఘోరంగా అనిపించేది
అవును మా వదిన కూడా హాస్టలే మా ఇంట్ల అందరు వాళ్ళ హాస్టల్ల్ల నేను మా అక్క నేను నేను ఒక్కదాన్నే పోలే మా ఇంట్లో హస్టల్కి
చిన్న అందరికంటే నేను మా ఇంట్ల
అవునా
ఆ అందుకనే తోలలే ఆ అంటే ఆమె టెన్త్ లో పోయింది, ఇగా తర్వాత ఆమె పోలే ఇగా నన్ను అయితే అప్పుడు కూడా పోలేదు నేను నేడ్చేదాన్ని నేన్న హస్టల్కి పోతా నేను ఇంట్ల ఉండను
నేను అంతే రెండు సంవత్స హాస్టల్లో ఉంట ఒక సంవత్సరం మొత్తం హాస్టల్లో కొంచెం ఏదో ఏడ్చుకుంటనో ఎట్లనో ఉన్నా కానీ సెకండ్ ఇయర్ మాత్రం బల్వంతంగా ఏడ్చి ఏడ్చిపోయిన ఇంటర్ లో టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీగా మా ముందే ఇంట్లో నుండే వెళ్ళిన హాస్టల్ ఉండడం నా తోనే కాదని హ హ మార్నింగ్ ఫోర్ కి లేవడం నైట్ హమ్ మార్నింగ్ నాల్గింటికి లేవ్వడం రాత్రి పది పదకొండు అయినా స్ స్టడీ అవర్స్ వామ్మో బాత్ రూమ్స్ దొర్ కక పోతుండే పిచ్చిలేస్తుండే హాల్డే సండే రోజు కూడా చదువుకుంటూనే ఉండడం క్లాస్ కుమ్టుండే ఏడుపొస్తుండే ఆ హ హా
నేను ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తాంటే ఇంటాన్నా ఆ పొద్దున్న లేవుడు అంతే తెలుసు ఒక్ అదొక్కటే తెలుసు పొద్దున లేవాలే పొద్దున ఫోర్కే లేచి సన్నిళ్ళ స్నానం చేయాలే క్కడ వేడ్ నీళ్
నెలలో నెలలో మళ్ళీ ఒక్కసారి మాత్రమే బయటికెళ్ళడం పేరెంట్స్ అచ్చినప్పుడే మా మమ్మీ వాళ్ళు అచ్చినప్పుడే బయటికెళ్ళడం అదైనా ఇంకా అమ్మాయిలను మాత్రం అసలే ఎక్కువ టైం ఈ టైమ్ రాస్తే ఆ టైం వరకు రావాలి ఘోరంగా అనిపిచ్చేదసలు ఉండబుద్ధి కాకపోయేది అసలు హాస్
నాకైతే అసలు ఆ నెల కోసేమే పోయే దాన్ని తెలుసా ఎందుకంటే నెలొచ్చిందంటే ఇంట్లోళ్ళోత్తాంటే ఆవి కొనుక్కొత్ త్తారు ఇవి కొనుక్కొత్తరు ఇంట్లో నుంచి ఫుల్ వండుకొస్తారు
అది కూడా ఉంటది మంచిగా అంటే మనకు నచ్చినయన్ని తీసుకస్ తరు అదొకటి బెస్ట్ గాని హ ఫుడ్ ఐటమ్ బయటికి మనకు నచ్చినయి బట్టలు కానీ తినడానిక్ గాని అన్ని మనకు నచ్చినయి తీసుకొస్తారు అదయితే ఉంటది ఒకటి గని
మా అక్క తీసుకుపోయేటోళ్లం కదా దానివల్ల తెలుసు నాకు అమ్మ ఈమెకు అన్ని కొనిత్తది నాకి ఏం కొనిత్తలే ఇంట్లో ఉంటే అనిపిచ్చేది కానీ నాకు రోజు కొనుక్కోత్తాడు మా డాడీ కదన్నున్నాని కన్నాక తనే నచ్చుతుండే రోజు కొనుకొచ్చేది ఈరో ఒక్క రోజే చాలా కొనిస్తే ఏడుస్ ఇంత మంచిగోనిత్తల్లా అని
టల్లో ఉంటే అప్పుడు ఫికర్గనిపిస్తది ప మమ్మీ వాళ్ళు డైలీ కనవడరు కదా అప్పుడే ఒక్క రోజు వస్తారు కాబట్టి ఆ రోజే ఉన్న ప్రేమంతా చూపెట్టి పోతారు
మ్ ఆ ప్రేమ కోసం ఒక్క రోజు ప్రేమ కోసమే పోదాం అనుకునేదాన్ని
ఆ
కానీ మా డాడీ ఇక చిన్న కదా అని తోలకపోతుండే ఇప్పుడు ఇంత పెద్దగా అయినాంక ఇక తోలరు వాళ్ళసలు
ఎక్కడికి హాస్టల్గా
హాస్టల్ కి
ఎల్తే ఎల్లోచ్చిప్పుడు హమ్ హ హ హ హ ఇప్పుడు అన్ని తెలిసినాయి కదా చిన్నప్పుడైనా తెలియనప్పుడు వెళ్తుంటాయి కానీ ఇప్పుడు వెళ్లారు కదా అన్ని తెలిస్ తర్వాత
ఇప్పుడు ఇంకా బయట ఉంటేనే అన్ని కొనుక్కొని తినొచ్చు రోజు కనిపిస్తుంది ఇంకా ఆడికి పోయి ఏం చేస్తాం అనిపిత్తది
అమ్మో హాస్టల్ అంటే ఇప్పుడు ఉండొచ్చు అంటే ఇంటర్ కంప్లీట్ అయితే ఇక్కడ హాస్టలైన ఫ్రీగా మంచిగున్డచ్చు ఇంటర్ వరకు అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మన ప్రైవేట్ హాస్టలైక్ ఇక్కడైనుండి మనకు నచ్చినట్టు ఉండొచ్చు మనకు మా అట్లెముండదు మంచిగా
మన బట్టలు మనమే పిమ్డుకోవాలి మనమ్ కొనీలన్ని మా
అదయితే ఉంటది మన పనులక్కడి ఏముండై ఓన్లీ బట్టలు విండుకోవడం ని ఆ స్నానం చేసి బట్టలు విండుకోవడం పెద్ద టాస్క్ హాస్ చులే ఎందుకంటే బాత్రూమ్లో దుర క్కవు నీ నీళ్లు సరిగ ఉండవు అక్కడ క్లీన్ండ దాని ల కూర్చొని బట్టలు పిండుకోవాలింటే ఇప్పుడైతే అదేముండదు కొన్ని హాస్టల్స్ లో వాషింగ్ మిషిన్స్ కూడా ఉంటా తున్నయి కదా మంచిగా పాడుకోవచ్చు అక్కడ కానీ ఫీని బట్టి మన కంఫర్ట్ ఉంటది అక్కడ ఎంత డబ్బులు కడితే అంత సౌకర్యన్ని ఉంటది మనకి
ఉమ్ అంత గతి లేనప్పుడు ఇంకా బాత్రూమ్ లల్లనే విండిపకోవాలె
అంతే కనీ ఎంత బట్టలు ఆరేసుకోవాలన్నా పిండుకోవాలన్నా కొంచెం హాస్ చాలా నీట్గా అనిపిడు మనం ఎంత నీట్గా ఉన్నా బెడ్స్ అందరు పక్కల పడు కోవడం అంత కొంచెం మంచి అనిపియద్ ఇంకింట్లో ఉండి ఉండి ఫస్ట్ హాస్టల్కి పోతే మాత్రం ఘోరంగయితడి
ఉమ్ మళ్ళ చేస్తరా ఫోన్లు
ఆ ఓకే
ఆ